హలో సౌమ్య
అక్కా చెప్పు ఏం చేస్తున్నావు తిన్నావా
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ ఏం చేస్తున్నావు
ఏం చేయలే అక్క ఊరికే ఉన్నా పాప నిద్దర పోతా ఉంది
అవునా
నువ్వు ఏం చేస్తానువ్వు తిన్నారా
లేదు ఇంకా అన్నం పెట్టాల
వంట ఏం చేసినావు కర్రీ ఏ
కర్రీ పప్పు చేద్దామంటే రేపు మావాళ్ళు వస్తారంట రేపు చేదువులే అని బ మీ మామా వస్తారండి
ఆహా వాళ్ళని పీల్చలేదా పోవడానికి
ఎవరిని పిల్చికి
అక్కడికి పోవడానికి వీళ్ళని పీల్చలేదా
ఆ లేదు లేదు పీల్చల పీల్చల
అది డ్రెస్ కి ఆరెంజ్ కలర్ డాట్స్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తో వచ్చింది ఫ్రెంట్ అంతా డిజైన్
ఆరెంజా
ఆ బట్ అంత హెవిగా ఏం కనపడదు బట్ బాగుంది
లైట్ లైట్ కుందిలేలైట్ ఇక సేమ్ నాది నాది ఎల్లో వచ్చింది నీది ఆరెంజ్ వచ్చింది
సేమ్ డ్రెస్ ఏమంటే ఇది త్రీ పీస్ సెట్ కుర్తాను అది టాప్
నాది త్రీ పీస్ ఏం కాదు
అదే
నీది నీది త్రీ పీస్ సేట్టు నాది టాప్ సపరేట్ తీసుకు నా ప్యాంట్
ఆహా బావుంది అది స్టిచ్చింగ్కి ఇచ్చినాను ఆమె ఇస్తే పెట్టారు వేసుకోవడానికి నాకు కొత్త డ్రెస్ అదొక్కటే ఉంది
ఆ
ఇంకా పండగకి షాపింగ్ ఏం లేదా
షాపింగ్ పండగ షాపింగ్ ఇప్పుడు అయిపోయింది ఇ బడ్జెట్ క్లోజ్
మళ్ళా ఏ పండుగ వస్తుంది ఇంగ చూడల్లా ఏ పండుగ వచ్చేది తర్వా తర్వాత వినాయక చవితి నా
ఆహా కాదు ఉగాది తర్వా శ్రీరామనవమి ఎగ్జాక్ట్ వారంకి
హ్మ్
హ్మ్
ఈసారి మాకు కొంచెం కలిసి వచ్చినాయి అన్ని ఫెస్టివల్స్ బర్డేస్ శనివారం ఆదివారం కాదు ఆ వాళ్ళ డాడీది ఉగాది పండగ రోజే
హ్మ్
నాది ఆ శ్రీరామనవమి రోజు ఆ ముందు రోజు
హ్మ్ హు
ఇంగా పాపది కూడా సాటర్డే పడింది
హ్మ్
నీకొచ్చేకి ఛాన్స్ ఉంది నువ్వు మళ్ళీ ఈసారి కూడా డుమ్మా కొట్టినావంటే
లే శనివారం ఆదివారం కదా కంపల్సరీ వస్తా
హ్మ్ ఎందుకంటే పెళ్ళికి మిస్ ఎంతైనా శ్రీమంతానికి మిస్ అయినావ్ ఇవంతానే లే పెళ్ళికి శ్రీమంతనికి
ఆ రెండు అప్పుడు వాడికి డెలివరీ మళ్ళా వాళ్ళకి ఇద్దరి కి జ్వరము హ్మ్
హ్మ్ ఇంకేమక్క
ఏం లే సోములు చెప్పాల ఏముంది నాదే పొప్పు చేస్తా అంటే వొ దులే రేపు బావాళ్ళు వస్తారు కదా రేపు చేదువులే అన
హ్మ్ మళ్ళా రేపు ఏం కర్రీ చేయలో ది‌క్కుతేల్దు ఒకటేసారి రేపు చేస్తే సరిపోతాది
హ్మ్
ఒకటేసారి రేపు పప్పు చేస్తే సరిపోతాది మళ్ళా కర్రీ చేసేది లేకుండా
హ్మ్ హ్మ్ అందుకే ఇంగా టమోటా కారం చేస్తున్నా
హ్మ్ వచ్చ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా వాళ్ళు
ఇంతవరకు రాలేదు ఇక్కడి జేరిన తర్వాత ఇంతవరకు రాలా
ఇప్పుడు కూడా అవసరం ఉండి వస్తున్నారు లేకుంటే వచ్చేవాళ్ళు కాదు
అవునవును
హ్మ్
హ్మ్ అద్దా అవే తీసుకోపోవల ది వస్తాన్నారు లేదంటే అడగారు అదిగా ఇకా పెళ్ళి ఉంది ఎవరిదో నీము రగ్గులన్నీ పొద్దున్నే డ్యూటీ అయిపోతానే త్రీకేసిన రెండు రగ్గులు
హ్మ్
ఇడ రెండు రగ్గులు ఏసినాం
నేనేమి అక్కడికి తెచ్చుకునే బెడ్ షీట్ ఏమో వాష్ చేసేసుకున్నా ఇంకా డ్రెస్ ఒక్కటి వస్తే సర్దేసుకోవాలి అలాగే సర్దేయాలా
ఇంగ బట్టలు మిగిలినేటివన్ని ఇంగ రేపు ఒకటే సరే స్నానాలు చేసేసుకున్న తర్వాత ఏసేస్తా
హ్మ్
హ్మ్
మా ఊర్లో ఎన్ని పెళ్ళిళ్ళున్నాయో
ఎవరు బంధువులు ఎవర్వి లేవు కదా మీకు ఉన్న మీ బంధువులు ఉన్నాయి కానీ ఇక్కడ ఎవర్వి లేవు బంధువులు
మ్
అయిన పోయే ఏం రెస్ట్ లేదు
పిలుచుక పిలుచుకోకుండా ఉండేది మేలు ఏమంటే నాకు పడుతది ఒకటి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ అట్లా ఒకటి పడుతది మే ఫోర్ ఫైవ్ ఒకటి పడుతది ఈసార్ వడ్ బియం కట్టేస్తుకోనేనికి పోయినప్పుడు ట్టల్ తీసుకుపోయి జ గాజులు తీసుకోవాలి అక్క
హ ఉంటే శ్రీమంతం ఒకటి ఉంటాడే బా పెద్ద బాబయ వాళ్ళది ఫంక్షన్ అంటుంటే అది కూడా వాయే
అది కూడా వా దాని కోసం డ్రస్ అదే పనిగా తీసుకోవాల నేను తీసుకున్న దానికి మె మెయిన్ రీజన్ కూడా వాళ్ళ శ్రీమంతానికి నితో ఉంది ఆ రోజన్నా కలిసి తీసుకుందాము ఫోటోగ్రాఫర్ ను పిలిపిస్తారు కదా మంచి ఫోటో తీపించుకుందాము అని అది కూడా లేకుండా పాయే
మ్
చూద్దాం ఒకసారి అన్న రాకపోదా సేమ్ సేమ్ డ్రస్ వేసుకోని ఫోటో తీయించుకునేది
నస్తర్లే తన్విక బర్డేకి
ఉమ్
హ్మ్ పందుకేందా పాపా
చాలాసేపు అయక్క పడుకొని ఒక వన్ అవర్ అయితంది లేస్తే ఎవరన్నా వస్తే కిందకి పోయి అన్నం చేద్దాం అన్నం చేద్దాం అనుకుంటున్నా ఎవరు రాలే
మీ అత్తా ఏడికిపోయి
అత్త తోట్లేక పోయినారక్క
ఏం పని చేస్తాన్నారు తోట్లో
అదో సీనశెట్ తోవితన్నాం కదా ఈ ఏడున్నర ఎకరా ఉంది ఉండేది అయిపోయింది ఇడా
ఉహ్మ్
ఇడ రెండు ఎకరాలు ఉంటే అది అయిపోతది
డా ట్రాక్టర్తో దున్ని లేదా చెట్
ట్రాక్టర్ తో దున్నిచ్చినాడు ఆరేలు అయిందంట చెట్టు కిం ఇక గడ్ది మందు కొట్టుకుంటూ వచ్చినారంట
ఆ
ఆ గెడ్డి మందు ఎందుకులే అని చెప్పి ఈ సారీ తొగిచ్చినారు
ఉన్నాయ కాయలి సారి బాగా
ఈసారి అంత కాపేం లేదక్క తక్కువ మామిడీ చెట్ల అయితే బాగోచ్చి బాగోచ్చినాయి మన మళ్ళీ మనం ఆ పీకేపాటికి ఏమాత్రం కా రేట్ ఉంటాయి చూడాల
ఉమ్
రేటు బాగుంటే ఓకే
అంతే మా పక్కనోలో అయిపోయినప్పుడు రేట్లు
కంది పంట బాగోచ్చింది నువ్వు చిన్న తోట కాపుత తప్పయింది మామిడి తోటన్నా కాపు బాగోస్తే మేలు అనుకున్నాము
ఈసారి చేన చెట్లది తక్కువేళ్ళ అమ్మల్ది అంతే
అమ్మ చినస కాపుపెటినరంట బానే కాస్నా కాస్నాఅంట
ఉ
మేము పండక్కి ఇల్లు క్లీన్ చేయలా అక్కడికి పోయి వస్తానే
హ్
ఏమో అక్క పనమే పెడతాదంట చేపిస్తది
ఉమ్
పైన ఒకటే చేపించు కో పైన అంత ఏమ్ ఉం దేం లేదు షెల్ఫ్ లోటే ఉన్నాయి షో కేేస్ బయట హల్ టీవీ దగ్గర
ఉమ్
అక్కడ ఒకటి తీపిస్తే అ అక్కడ ఒకటే క్లీన్ చేసుకుంటే సరిపోతది
ఆవ్వ కు ఇల్లు కాడగలనే ఇ ఉన్న ఇద్దరినీ రమ్మనింది ఆ అదే అందుకే ఆ వాళ్ళను కనుక్కుంటే వాళ్ళు ఎప్పుడు మే లో న ఏమో బట్టలు ఎట్టుకుంటారంటా అప్పటి వ రకు టెంకాయ కొట్టేది లేదు కదా అని అడా కడగలే
హు టెంకాయ కొట్టేది కూడా లేదు కాబట్టి ఇంకేం ఉండదు కొట్టవలసిన పని ఇంకేం అక్క మామ్మొల్లు ఎక్కడి పోయినారు
మామ ఉన్నాడే ఎందో ఫోన్ మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళతో ఎందో పని మీద
బిజీ, బిజీ
బిజీనా
హుమ్మ్
హుమ్మ్ ఇందే విలున్నరుగాదా
హుమ్ ఫుల్ ఎండలు అసలు ఏమ్ ఎండలు కాస్తున్నాయో
ఉమ్
బలే ఎండలు అయిపోయినాయి అక్క పోయిన సార్ పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఉంటాయి. కావచ్చు ఎండలు,
హ్ అవును అందుకే, ఇంట్లోనే దొరుకోని ఉన్నా.
ఉమ్మ్ ఫ్యాన్ లేంది ఇంట్ ఇంట్లో ఉన్నా ఉన్నాము, అంటే చెమట్లు అసలు.
హు మీకు సైడ్ వెంటిలేషన్ లేదా, చుట్టూ ఇల్లులు ఉన్నాయా.
ఎమ్ లేవు కాలీ మాకు ఇంటి ముందర, అయితే టెంకాయ చెట్లు ఉన్నాయి.
ఉమ్మ్
ఇంటి వెనకాల కాకుండా పక్కన పెద్ద వేప్ వేప చెట్టు ఉంది. మన ఇంటి వెనకాల అయితే ఏమి లేవు. ఏమో నైట్ మాత్రము ఇంటి వెన్ అక్కల నుంచి చల్లగా, తోలుతాండే గాలి బల్ బల్లే ఉండింది.
స్పేస్ ఉంటది, కాబట్టి గాలి వస్తాది.
ఈ ఏసి వేసినామంటే, ఆచలికి తట్టుకోలేము.
ఉమ్మ్
ఏసి లేదంటే ఉడికి తట్టుకోలేమ్.
హ్మ్మ్
గట్లే ఫ్యాన్లతోనే ఏమంటే ఫ్యాన్, కొంచెం చల్లగా గాలి వస్తాది కాబట్టి భయం లేదు.
ఉమ్మ్ ముందే పడుకునే ముందే ఏసి అన్, లో పెట్టేసి డోర్లన్నీ క్లోజ్ చేసి, పడుకునే ముందు లోపల వల్ల. లోపలివి ఆఫ్ చేయాల ఆఫ్ చేసుకొని
చల్లగా ఉంటది.
చల్లగా ఉంటది.
ఉమ్
అవును
ఇంగ చలికాలం కూడా పూర్తి కాక కాకనే ఎండలు స్టార్ట్ అయ్యుండే
ఉమ్మ్
అట్లాది ఎండకాలం వస్ టాముటమా ఇక్ కలింగరకాయలు కూడా అంత ప్రయోజనం లేదు, తినడానికి ఏమే కానీ టేస్ట్ లేవు.
అవును పరిమ్ కాయలు కూడా అంతే మల్ల తెచ్చింట అసలు ఎందొ కుళ్ళిపోయిన దానల్యాగో లేదంటే ఉప్పేసిన దాంల్యాగో ఉండి
ఉమ్
పెద్దది తెస్తేనేమో మాకు పెద్ దవైపు చిన్నవి అయితేనేమో, టేస్ట్ ఉండవు.
ఉండవు పెద్దవియితే అవి ఎంత ఒక రకంగా వోత్
హ్మ్ అవి రెండు రోజుల తిన్నల
ఉమ్మ్
సరే సౌమ్యా ఉందనా.
ఉమ్మ్ సరే అక్క నేను బట్టలు, వాషింగ్ మిషిన్ కి వయ్యాల
మ్ సరే
అ